హలో
హలో
బాగున్నారా అండి.
బాగానే ఉన్నా ఇగ రెస్పెక్ట్ ఇస్తనే మాట్లాడాలా ఇందులో అండి అండి నార్మల్ గా మాట్లాడచ్చా
నార్మల్గా మాట్లాడండి పర్లేదు
ఆ అర్ధం కాలే
నార్మల్ గా కూడా మాట్లాడచ్చు. పర్లేదు అంటున్నా
అవునా
హ్
చెప్పండి ఏం జే.
అర్జెంటైతే ఇగో కాలిగానే ఉన్న ఆండీ.
ఆ అవునా ఎందుకు ఏమైనా పని చేసుకోవచ్చు. గాదా కాళిగా ఎందు
చెయ్యాలండి ఇక బట్ ఎలు ఉన్నాయి చాల అవి మడుత వెట్టాలి
ఆ మడత పెట్టాలా ఉ ఉతుకుతారనుకున్నా
ఆ లేదండి అమ్మో అంత పెద్ద పని నాకు రాదు
అవును మడత పెట్టడడమే పెద్ద పని అనికని భావిస్తున్నారు అయితే మీరు
హ
దీ నమ్మాన ఎంబడి కుక్కలు పాములు ఏమేమి ఉన్నాయి
ఇజ ఎక్కడున్నారు ఎక్కడికనా అడవికి వెళ్ళారా ఏంది
చెట్లు ఉన్నాయిడా ఒకసారి ఇట్లానే ఇప్పుడు ఇప్పుడు కూర్చున్నా కానే కూర్చున్నా
ఆ
ఇట్లానే ఫోను ఫోన్ మాట్లాడి మాట్లాడి కోసేపు ఆన ఇంటికి వెళ్దాం అన్న తిని కానీ ఆ
ఎవరితో మాట్లాడరు
ఇలానే నార్మల్ ఫ్రెండ్స్ తోని
విన్నంటడి
ఫ్రెం హలో
ఆ మాట్లాడండి వినిపిస్తుంది చెప్పండి
అదే ఫ్రెండ్ త మాట్లాడాక
ఆ
ఇట్లా సరే అని ఇంటికి వెళ్దామని లేచిన లేచి చూసిడుతోనే నా ఆపోజిట్ నా ముందు పాముంది డైరెక్ట్ పెద్దది
ఎంతన్నామో
నాగం బాము మరి తాళజరి ఏమంటారు మీరు
అదేరేనా
ఆ ఒక బాగుంటది ఆ తెలుగులో ఏమంటారు నాకు తెళదు గాని
నేను ఎప్పుడు వినలే అదే నా పేరు
ఒకటి ఉంటే నాగంపాం లెక్కనే ఉంటది పెద్దది
ఆ నా పెరు చన్నారు
నా జల్లుం అన్నది మొత్తం ఇట్లా నా ఇట్లా నా బాడీ మొత్తం షవర్ అయింది ఇట్లా కదిలింది డైరెక్ట్
శబరం ఉంటందా మీ ఇల్ళ అక్కడ నుండి
ఆ దగ్గరనే
అ
అంటే ఇక్కడ చెట్లు పుట్టలు ఫస్ట్ ఉండేయి మొదటి నుంచాలు ఉండయి ఇప్పుడు ఇప్పుడు ఇదంతా తీసేసి ప్లాట్లు వేస్తున్నారు అన్నట్టు ఇడ భూములు అమ్ముతున్నారు మేము కూడా తీసుకున్నాం ఒక రెండు గుంటలు భూమి తీసుకున్నాం ఇటు
మీకోసమా మీ వైఫ్ కోసమా
నా వైఫ్ కోసం నేనేందీస్కుంటానండి. నాకోసమే ఇప్పుడ్ నాకోసమై. దె నా వైఫ్ కోసం రాద.
అమ్మివరై అంటె ఎవర్ని దృష్టిలో పెట్టుకొని తీసుకున్నారని.
ఏమో అండి
అంటే వచ్చే వాళ్ళ కోసమే ఆ వచ్చే వాళ్ళ కోసమే అ. తర్ గదా ఏమ్ దీస్కున్నావ్.
నాకంటే పెద్దోల్లింకిద్దరున్నార్ నాకంటే పెద్దోల్లింక్ ఇద్దరున్నార్. రండి మా అన్నోల్లు సో వాళ్ళ కోసమైనా అవ్వచ్చు నా కోసమే అనేమ్లేదు.
ఎంతమందండి ఇరు.
గ్గురమండి అన్నదమ్ములం.
ఉమ్
మీరు మీరింట్లో ఎంత మందండి.
తమ్ముడు నెనిద్దరమే.
ఔనా. ఏదో అడిగిర్రు మీరు.
అక్కాచెల్లెల్లెవ్వర్లేరా అంటున్నా.
లేరండి.
ఉమ్
అక్క చెల్లెల్లెవ్వర్ లేరు
ఏం దీషిర్రు పామం జేషి.
ఆ నేన్ డే రోజ.
ఆ
చదువ్తుంది దాన నేన్ నార్మల్గ.
కాదు ఆ పామున్ చూస్నా అనన్నారు గదా.
పామునా ఏం జూష్ గ వీడో దీష్నా పాముది.
అరిపోదా అక్కన్నుంచి
కాదు విడు వీస్నాంక ఒ పోయ్ నాయి ఇగ చూస్నాంక ఎందుకు ఎన్క కొంచెం ఎన్కకు జరిగి, అలానే విడ వీస్తూ ఉన్నా
నెనయితే పారిపోయేవన్ని
పారిపోయేవారా మీరు
ఆ అను
అట్ల పారిపోవద్దు.
దాన్ని చూసిన్ తర్వాత గూడా అక్కడ ఉండే అంత ధైర్యం లేదు.
ఔనా.
ఉమ్
ఉమ్ ధైర్యముండాలండి ఇగ ఈ కాలంలో ధైర్యం లేకపోతే ఎలా చెప్పండి.
అ మనుషుల్ దగ్గిరుంది గానీ అప్ప అమ్ముల దగ్గర్లేదు.
ఆ మెయ్న్ గా అయితే మనుషుల దగ్గర్నే ఉండాలండి. అదున్నా సరిపోతద్లేండి.
ఉందండి చాలా ఉంది.
ఉమ్ మంచి మంచిది అండి అలా ఉండడం.
ఏదో పైకట్ల ఉంట గాని లోపల భయముంటంది లేండి.
ఇప్పుడు ఏమంటున్నారసలు మీకు ధైర్యం ఉందంటున్నారా భయం ఉందంటున్నారా.
ఎన్ని ఉన్నాయి ఈక్వల్గా, అంటే పైకి చాలా దై విజంగా అనిపిస్సది చూడ్డానికి అందరి
లోపల మొత్తం భయం భయంతో ఉంటానంటున్నారు అంతే కదా
లోపల కొంచెం చాలా క్రిటికల్
లోపల ఎలా ఉన్నా కూడా బయటికి ధైర్యంగా ఉన్నట్టు జుపియాలె అవతలకుడ అప్పుడు మనల్ని నేసి భయపడ్తడు.
నాహ
సరేగాన్ మీ ఆ చెప్పండి.
నాకు ఎక్కువ భయమైనప్పుడే నా వాయిస్ ఇంకెక్కువ బేస్ వస్తది.
అవును
అ
ఏదో ఒకసారి మాట్లాడండి ఎలా మాట్లాడత
అద్ ఇప్పుడు రాద్ లేండి నార్మల్ టైంలో
అవునా
ఏదో అడగ పోయారు.
అవును ఏదో అడుగ పోయినాస్సలు నాకు గుర్తులేదు మర్చిపెయ్ న ఆ మీ మీకేమన్నా మీకు తెల్సినయ్ నాక్ నేర్పియచ్చు కదండి అంటే నేన్ థెల్సుకునేటి, నేర్చుకునేట్ది ఏమన్నా ఉంటే చెప్పచ్చు కద నాకు, ఉపయోపడుతది ఏమన్నా అమ్మాయిలతోనే ఎలా మాట్లాని నేపియాచ్చు కదా మరి
అమ్మాయిల్ తొట మీక్ ఆల్రెడి ఉన్నారు కదా అండి.
అవునా లేరు నాకు
మీరు చెప్పారు కదా పొద్దున్న ఉన్నారని
అవునా, తెప్పుడు చెప్పిన మీకు చె చెప్ చెప్పలేదు కదా
నా ప్పలేదు కనీ నాకు అనిపిచ్చిందండి. మళ్ళీ వే ఆ వేరే వాళ్ళతో మాట్లాడితే బాగోదు కదా ఆ
సరే నార్మల్గాన్నా తే చెప్పండి మీ మీ అంటే మీ అనుభవం ఎలా ఉందో తెలుసుకుందాం
నాకు అలాంటి అనుభవాలు ఏం లేవండి కొంచెం పొగిడితే
అచ్చా అమ్మాయిలకి ఇపుడు పొగడాలి అన్నట్టు పొడితే, ఓకే కొంచెం మెచ్చుకుంటారు అన్నట్ అంతే కదా
హ్యాపీ ఫీలౌతరు.
అవునా
ఉ
ఇంకా అండి ఇంకేంవుండయ
ఇంకేంవుంటయ్ అంటే
నేనదే అడుతున్నా మీకు
సూపెట్టండి తక్కువ సుపెట్టండి తెల్ స
ఆ అండి
మళ్ళి బత్తిలాడాలి. బ్రతిమ్లా ఆడడం అంటే ఆ
ప్లీజ్లీ ప్లీజ్ అబ్బా నన్ను షమించు
అ
అంతే కదా
హ్మ్
ఇది ఇది నాకు ఎలా ఉందంటే మీకు ఇష్టం అన్నట్లేదు కాని సాడిజం లే కనిపిస్తుంది ఎందుకో అదే మీరు జస్ట్ మీకు మీకు ఎంజాయ్ ఎంజాయ్ చేయాలి ఇలా ఇలాని బ్ర మీల ఆడిపించుకుంటు ఎంజాయ్ చేయాలా అన్నటు అనిపిస్తుంది తప్ప ప్రేమ కనిపించడం లేదండి ఇందులో నాక ఎందుకో
నేనైతే అట్లనే ఉంటానండి మా ఇంట్లో నన్న చిన్న ఏమన్నా ఉన్నా కూడా అంతే ఇక ఒక దగ్గర కూర్చుంటా మాట్లాడను సైలంట్ ఉం ఎ నన్ని వచ్చి బతిలాడాలి వాళ్ళు
అవునా మంచి మంచి కట్టుబాటులండి మీవి
పో లేకపోతే అంతే ఇగ
అవునా ఎవరైనా చూసి నేర్చుకునేలా ఉండాలండి భయపడేలా కాదు
తిన్నారా అండి
ఆ అలానే ఉంది మరి
అ కేరింగ్ ఉండాలి
ఆ అండి
ఎక్కువ కేరింగ్ ఉండాలి
ఆ కేరింగ్ అంటే ఆటోమేటిక్ గా అందరు కొంటాలెండి ఇ కేరింగా కూడా లేకుంటే ఈ ఆడే మంచి అండి
మళ్ళీ లోపల ఏమనిపచ్చినో వెళ్తే చెప్పాలి ఎంతకు మంది చెతారు కదా మీరు
ఆ దాచుకోకుండా లు ఆడల్లెక్కకులు కుంటు ఏడుసుకుండు కానీ కానీ మీరు మీరు బాధపడుతూ కూర్చోవాలి మిమ్మల్నిచ్చి బ్రతిమిలాడాలి కానీ అవతల వాళ్ళు మీకు మొత్తం చెప్పాలి ముఖం మీద అంతే కదండి
అవును
ఆ అంటే మీకో న్యాయం మాకు న్యాయం అన్నట్టు ఇదేం ఇది ఎక్కడ న్యాయం నాకి రాజి అనట్టు
అంటే అమ్మాయిలు అన్ని వదిలి కొనిస్తారు కదా అండి మీ దగ్గర మీరే ప్రపంచం అనుకునే కానీ త మల కోసంబర త రాడలే రా
అది ఆ ప్రపంచం అయినప్పుడు బ్రతిమిలాలుడ అయింది కాళ్ళు కూడా పట్టుకోవచ్చు ప్రపంచం అయినప్పుడు ఇప్పుడు అబ్బాయి రాముడువ అవ్వాలి అని కోరుకున్నప్పుడు అమ్మాయి సీత అయి్య ఉండాలండి ఇప్పుడు అబ్బాయి రాముడు అవ్వగలుగుతాడు కానీ అమ్మాయి సీత అయితేనే కదా అబ్బాయి రాముడు అయ్యేది
కూడాడ అవుతుది ఎందుక్కగా
మీరు రాముడు ఎప్పుడు ఎక్స్ ఎప్పుడు కోరుకోవాలంటే అమ్మాయి సీత అయినప్పుడే రాముణని కోరుకు కోల అంటున్నా నేను
ఇతన్లో ఉన్నా చెప్పిన క్వాలిటీస్ కొన్ని కూడా ఉండవా
ఆ అండి అర్థం కాలేదు మళ్ళీ చెప్పండి
నేను చెప్పిన క్వాలిటీస్ కొన్ని కూడా ఉండవా సీతలో అంటున్నా
ఆ ఉంటాయండి ఎందుకు ఉండవ్
లాగ అన్పిన్చిందా నేన్ చెప్తా నాకు
సాడిజం అంటే అలాగద్ రు ఎలా ఉందంటే మీరు కావా ఆ అంటే కావాలనే ఇలా సాడీజం చెప్పించి మీరు మంచిగా అరే నవ్వుకుంటూ అరే ఇట్లా జేతండు ఇట్లనే చేయాలి సావాలి సచ్చి నా కొడుకు నా చేతిలో అన్నట్టు ప్చ్ ఇలా కావాలని చేసినట్టు అనిపిస్తుందండి.
కాదండి ఎందుకలా జేత్తురో జెప్పిదం మనలేం
అదే వచ్చి మాట్లాడాలని అడుగు అడుగుతారు
మీరు చేసిన తప్పుకు మీరు కూడా సారీ చెప్పారా
అవునా కానీ ఆ చెప్పచ్చు గాని కానీ అమ్మాయిలు ఎలా ఉంటారండి. అంటే సారి చేసినా చేయకున్నా ఇప్పుడు మేమేమైనా అచ్చి మిమ్మల్ని తిట్టే సిచ్యువేషన్ లో ఉన్నాం అనుకోండి.
తిడితే గదా ఉట్టిగా అయితే ఎవ్వరు అలగరు కదా.
మీరు జస్ట్ ఒక ఏడిస్త్ ఓక్ మీకు అన్నిటి నుంచిఒక్క బొట్టు పడినా సరిపోతుంది ఇక మీరు చేసిన తప్పు వృధా అయిపోయిరంటే అక్కడనే అయిపోయింది మీ తప్పు ఒక్క ఒక్కసారి ఏడుసారు అనుకోండి మీరు ఏం చేసినా ఎంత పెద్ద మాట అన్నా ఏం చేసినా ఇక పట్టించుకోము ఇక మేము కూడా అంటే అంత కరిగిపోతాం అన్నట్టు మీ కన్నీళ్ల కన్నీళ్లతో కరిగిపోతాం అన్నట్టు ముందు చేసి మేము గుర్తురాదు ఇ అప్పుడు జస్ట్ కన్నీళ్లు గుర్తుకొచ్చిరే వదిలేద్దాం సరే లే మంచిగా చూసుకుందాం అన్నట్టే ఉంటుంది ఇక
అందరు ఇలానే ఉంటారా
అందర అంటే ఆ
మాకల ఏం అనిపియలేదు.
అవునా అండి ఏమో నాకు తెలి నాకు తెలిసింది అయితే ఇలా. ఏం ఉంటదండి అంటే మీకు ఒకటి ట్రిక్ అని చెప్తున్నానండి ఏడిస్తే సరిపోదు అన్నట్టు ఒక ట్రిక్ చెప్తున్నా మీకు
ఏడువమంటున్నారయితే నన్న
ఆ మిమ్మల్ని ఎందుకు ఏడవమంటా నండి వద్దు మీరు ఏడిస్తే బాగోదు
జాగ్రత్త గ ఉండమని మంచిగ చెప్ చెప్తున్నారుకదా
ఆ అదే అదే అంటే మీక మీకెప్పుడైనా ఇలా తప్పు ఏమన్నా మీ మిస్టేక్ ఉన్నప్పుడు మీ తప్పు ఉన్నప్పుడు ఇలా చెయండి ఉట్టిగానే అయిపోతది అన్నట్టు అంటున్నానండి. అంతే
సే
సరే అండి నేను ఉంటాను ఉంటాను బాయండి ఆ ఓకే